వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తోంది చెప్పండి ఏం చేయలా మీరేం చేస్తున్నారు
ఇప్పటి వరకు నా స్నేహితులతో గేమ్ ఆడి ఇప్పుడే కూర్చున్నాను
అవునా అండి
ఉం ఇంకేంటండి
చెప్పాలి మీరే
తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నాం మీరు
ఉమ్ తిన్నా నేను
హ ఇంకేంటండి విశేషాలు
ఎంటి విన్పల్లా
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి మీరే పెద్దవాళ్ళు
చెప్పండి మీ ట్రేనింగ్ ఎట్లా జరుక్తాంది
మా ట్రైనింగ్ గా ట్రైనింగ్ ఎట్లో జరుగుతుంది మాకు ట్రైనింగ్ లో ఈ రోజు ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ చెప్పారు
ఆ ఎక్స్ప్లెయిన్ చేయండి
ఎక్స్ప్లెయిన్ చేయాలా అండి ఒక్క నిమిషం అండి ఉమ్ సో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమంటే దాంట్లో ఒక క్లాస్ ఉంటుంది ఆ క్లాస్ లో ఆ కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అండ్ మెథడ్స్ అనేవి కూడా ఉంటాయి దాన్ని ఏమంటారంటే ఒక వర్డ్ లో చెప్పాలంటే ఈజీ రిలేషన్షిప్ అని అంటారు
హ
హలో
ఆ చెప్పండి అర్థంమవుతుంది ఆ వినిపిస్తంది ఆ అర్థం అవుతుంది ఒకసారి మాకు ప్రాపర్టీస్ కి బిహేవియర్ కి ఏదైనా ని నిజ జీవితంలో
ఓ ఓ ఉదాహరణ చెప్ప మ్మంటారా ఫస్ట్ ఏమవుతుందంటే ఒక్క నిమిషం అండి మ్ మాముూలుగా జావాలో మనం మెయిన్ మెథడ్ రాస్తాం కదా పబ్లిక్ క్లాష్ క్లాష్ నేమ్ అనీ క్లాస్ నేమ్ అని అది రాసిన తర్వాత తో పబ్లిక్ సార్క్కి పోయిమేది అట్లే రాస్తాము ఇది నార్మల్ గా జావాలో రాస్త యా అదీ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి ఎట్లా రాయాలంటే ఫస్ట్ క్లాస్ అనేది రాస్తాం క్లాస్ ఒక పేరెంట్ అంటే క్లాస్ నేమ్ పేరెంట్ ఇప్పుడు మీరు ఉన్నార అనుకోండి మీ నాన్న పేరు మీ నాన్నది ఆ ఒక ఉదాహరణ తీసుకొని క్లాస్ట్ మీ నాన్న నేమ్ ఎ ఎక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత అక్కడ ఏదో ఒక మెథడ్ రాయండి వైట్ షో లేదా వైట్ ఇంకేమన్నా అని అక్కడ రాసిన తర్వాత ఇప్పుడు మీ నాన్న నుంచే కదా మీరు వచ్చింది సో ఇక్కడ ఇన్హర్ టెన్స్ లో ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే ఎగ్జాంపుల్ లో క్లాస్ మీ పేరు ఇక్కడ ఎక్స్టెన్స్ అని ఒక కీవర్డ్ వాడతాం
మ్ అంటే మా మా ఆ ఫాదర్ నుంచి నాకొచ్చే ఏమేమయ్ అంటే ట పోలి కలు లే కపోతే ఆస్తుంది వ
ఆ దాన్ని మెథడ్స్ ప్రాపర్టీస్ మీ మీ దాంట్లో తీసుకుంటే ప్రాపర్టీ టీస్ అంటే మీ వాళ్ళ నుంచి వచ్చే ఆస్తులు మెథడ్స్ అంటే పోలికలు అనుకోండి ఆ అట్లా ఒక ఉదాహరణ అక్కడ క్లాస్ మీ నాన్న నేము మీ నాన్న పేరు ఎక్స్టెన్స్ అని చెప్పి మీ నేమ్ మీ మీ పేరు వస్తుంది తర్వాత అక్కడ ఏదో ఒక మెథడ్ రాస్తాం వాయిడ్ షో అనేసి అట్లా మీరేమన్నా ప్రింట్ చేయాలి అనుకుంటున్నార అనుకోండి జావాలో మనం ఏమన్నా ప్రింట్ చేయాలి అనుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాలనుంటది అది రాసి మీరు ఏమైతే మెసేజ్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడు మీరే అనుకోండి నా పేరు ఇది అని చెప్పేసి ఆ సిస్ ష్టం లోడాట్ డాట్ ప్రింట్ ఎన్లన్ లో బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసి కొటేషన్స్ ఓపెన్ చేసి సి దాంట్లో మీరు మీకు ఏ మెసేజ్ కావాల అనుకుంటున్నారో యాజ్ టీజ్ దాన్ టైప్ చేసి లాస్ట్ లో సెమికల్ అని పెట్టారంటే మీ యాస్ఇటీస్ అదే ఫ్రింట్ అయిపోతుంది
హలో
హలో
ఆ చెప్పండి ఇప్పుడు వినిపిస్త
ఇప్పటి వరకు వినలేదా మీరు
సరిగ్గా వినిపించలేదు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి
ఇప్పుడూ ఆ నాకు చెప్పా కదండి క్లాస్ మీ నాన్న నేమ్ స్టిల్ మీనేమ్ తర్వాత ఏదో ఒక మెథడ్ రాస్తారు వైట్ షో అని చెప్ప్ అంటే ఏదో ఒక మెథడ్ రాయ్. చ్చ్ నేను వయిట్ షో అని రాసాను మీరు దాన్ని. విశాల్ అనుకుంట్నరంటే జావాలో మన ప్రింట్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తామంటే ఇష్. టం డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలెమ్ మీరు ఏమన్నా మెసేజ్ ప్రింట్ చే. యాలా అనుకో ఆ.
ఊహూ.
మీరేమన్నా మెసేజ్ ప్రింట్ చేయాలా అనుకుంటే. కొట్ ఆ బ్రాకెట్ ఓపెన్ జేసి అక్కడ కొటేషన్సిచ్చి నా. పేరు ఇది అని చెప్పేసి అక్కడ మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంట్నారే అది ఇచ్చి కొటేషన్స్ క్లో. క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి లాస్ట్ లో సెమికోలన్ ఇచ్చారంటే. మీకు అదే ప్రింట్ స్టేట్మెంట్ అన్నట్లు జావాలో. అది ఒక్కొక్క లాంగ్వేజ్లో.
అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాని వాడం వల్ల. ఏం లాభం ఉంటుంది.
లా లాభమా ఆ దాని గురించి ఇంకా ఐడియా లేదండి నేన్. ప్రెజెంట్ ఆ బేసిక్ వరకే చదువుకున్నా మీకు అదే చెప్పా నేను.
అవునండి ఏం లేదండి జస్ట్ ఏదనొకటి. కోడ లాంటిది వ్రాసి దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోడానికి.
మీది గొంతు సరిగ్గా వినిపియాల బయటికోస్తారా.
హాలో ఇప్పుడు వినిపిసందా.
ఆ వినిపిసుంది.
హా. ఏం లేదు ఏదనా ఒక కోడ్డు ఏదైన్న ఒక క్లాస్ లో ఉంటే అది మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవాలంటే. ఇన్హెరిటెన్స్ యూస్ చేసినప్పుడు ఎక్స్టెండ్ చేసి డైరెక్ట్ గా ఆ మెథడ్ననేది యూ. సు చేసుకోవచ్చు మళ్లీ మళ్లీ దాన్ని రాయాల్సిన అవసరం లేదు దాన్. కోడు యూజ రియూజబిలిటీ వొసుంది. టైం కాంప్లెక్సిటీ గూడా తగ్గిపోతుంది.
ఒకే టైమ్ కాంప్లెక్సిటీ ఎంతుంటుంది.
టైమ్ కాంప్లెక్సిటీ, అది మనం రాసే కోడ్ బట్టి ఉంటుంది. అంటే మనం అది లూప్స్ లో యూజ్ చేస్తే ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది. లూప్స్ బయట యూ యూస్ చేస్తే ఒక కాంప్లెక్సిటీ ఉంటుంది.
ఓహో, లూప్స్కి టైమ్ కాంప్లెక్స్టి ఎంతండి.
ఊహ్మ్ నాదెల్సి ఆ. అఔటర్ లుక్ అట్లా ఉంటే ఎన్ ఉంటుంది ఇన్నర్లోకి ఎన్ స్క్వేర్ ఉంటుందనుకుంటానాండి.
నాక్ తెలిసినంత వరకు ఔటర్ లుప్కి ఎన్నె ఉంటుంది ఇన్నర్ లుప్కి. ఎన్నె ఉంటుంది ఆ రెండు కలిపితే ఆఫ్ ఎన్ స్క్వేర్ అనుకుంటున్నానండి.
ఆహా కాదండి అట్లా ఓ ఆఫ్ యన్స్త్ అంటే ఎప్పుడు టైం కాం. ఓ ఏక్సిటీ అనేది పవర్ ఏది హైయెస్ట్ ఉంటే అదే తీసుకుంటామండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓ. ఓ ఆఫ్ ఎన్ను, ఓ ఆఫ్ ఎన్ ఉంటే అది టోటల్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్నే వస్తుంది.
ఓఓ.
అంటే ఇన్నర్ లుప్కి ఎన్ స్క్వెర్ ఎందుకొసుందంటే అఔటర్ లుప్ కంటే ఇన్నర్ లుప్ అనేది,. ఎక్క్ ఎక్కువ సార్లంటే ప్రత్. ఆ ఒకసారి ఔటర్ లోప్ ఎగ్జిక్యూట్ అయితే ఇన్నర్ లోపు మనం ఏం తెచ్చింటే అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అంటే అది ఎండ్ లుక్ లో ఎండ్ ఉంటే ఇది ఎన్ టైమ్స్ కంటిన్యూ ఎక్సైట్ అవుతాది కాబట్టి లోపలది ఎన్ స్క్వేర్ వచ్చింది. ఒకవేళ త్రీ మిక్స్ ఉంటే ఆ ఇన్నర్ ఇన్నర్ లుక్ వచ్చి ఎన్ క్యూబ్ ఉంటుంది. అ
ఓ ఓకే ఆ మీకేం జరిగిందండి ట్రైనింగ్ లో
మాకు లూపింగ్సే జరిగిందండి అందుకే తెలుసు
ఓ ఈరోజు ట్రైనింగ్ లో అదే చెప్పారా మీకు
అవునండి మాకు ఈరోజు ట్రైనింగ్ లో అదే చెప్తరూ.
ఈ రోజు ఆదివారం కదా అయినా ఉందా మీకు ట్రైనింగ్.
ఉన్నిందండి హాఫ్ డే మీకు,
మాకు లేదండి ఈరోజు
అంటే మీరు మళ్ళీ చదువుకున్నారండి.
ఆ అవునండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా నిన్న జరిగిండేది ఆ ఈరోజు ఇంకా ఏం చదవలేదు.
ఆ అండి.
ఉమ్
ఉం
ఇంకేంటండి.
చెప్పాలండి మీరే ధన్యవాదాలండి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు
అయ్యో పర్లేదండి స్నేహితులకే కదా ఎక్స్ప్లెయిన్ చేసింది ఉమ్
ఇంకా
ఏ సాయంత్రం ఎక్కడికి వెళ్ళట్లేదా అండి
పోవాలండి అలా బయటికి
ఓ ఓకే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు
కొలేదండి
ఊమ్ ఊమ్ హుమ్ ఉహ్ ఇంతేనండి విశేషాలు
చెప్పాలండి
హ్మ్ ఉమ్ మీరు మీ తోటి స్నేహితులతో ఎలా ఉంటారు కలిసిమెలిసి ఉంటారా
బానే ఉంటామండి కలిసే ఉంటాం ఇంతవరకైతే ఎవరితో విడిపోలేదు థర్టీ మంత్సే ఉంటారూ మీరు
ఏం గొడవ జరిగినా మీరే తగ్గి మాట్లాడతారు కాబట్ట
అంతే అండి ఏముంది స్నేహి ఆ
మ్మ్ అందరూ మీలా ఉంటే బంధం గట్టిగా ఉంటది. మ్
ధన్యవాదాలండి ఇంకేంటండి
చెప్పాలండి
మ్ చెప్పాలి ఇంకా ఆ
మధ్యాహ్నం ఏం తిన్నారు
మ్మ్ సాంబార్ తినాలండి
ఆహా ఫీజిలో ఫుడ్ బావుందా
దే అడ్జస్ట్ అవ్వాలిగ
ఉహ్మ్
ఇంకేం జరగట్లేదా మీ ట్రైనింగ్ లో
మా ట్రైనింగ్ లో ఆ జావానే జరుగుతా ఉందండి. లీడ్కోడ్ అని ఒక ఫ్లాట్ఫాము ఉందే ఆ ప్లాట్ ఫామ్ లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేపిస్తారు.
హ్మ్
మ్మ్ నాకు మొన్ననే ఫిఫ్టీ డేస్ కంటిన్యూగా చేస్తా ఉన్నందుకు ఒక బ్యాజ్ వచ్చిన్ ది లీప్కోడ్ లో
ఓహో కంగ్రాచ్యులేషన్స్ అన్
థ్యాంక్ యూ అండి
అండి
సరేనండి మరి ఉంటాను ఆ బాయ్